హలో ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
చిన్నగా అండి
తిన్నా మీరు
తిన్నామండి ఏం కూరండి తినమండి
వంకాయ ఆ వంకాయ టమాటా చేసిందండి మ మా మీరు
మటనండి మాది
అవునా మటన్ ఎలా చెయాలో తెలుసా మీకు
మా మమ్మీ చేసిందండి తెలుసా అండి
ఆ చెప్పండి ఎలా చేయలో నేను ఇంట్లో చేస్తాను
అవునా మటన్ బిర్యానీ అండి మాది
అవునా అంటే మీకు తెలుసా ఆ ప్రాసెస్ ఎట్లనో చేయని చెప్పండి వింటాము మీము కూడా మేము కూడా ఇంట్లో తయారు చేసుకుంటాము ఆ చెప్పండి
చెప్తానండి
ఆ
అంటే మరి అంత ఈజీ ప్రాసెస్ ఏం కాదండి అందకే వద్దంటున్న
అవునా సరే అండి మరి అంత ఈజీ మీ మేమైతే ఈరోజు వంకాయ టమాటా ఎలా చేయాలో చెప్పాలా అండి మీరు చేసు కొన్ని వెరైటీ గా చేసిందండి మా అమ్మగారు చాలా బాగుందండి
మ్
ఫస్ట్ పేనెంలో నూనె పోసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి మంచిగా వేసుకున్నాక వంకాయలని మంచిగా కట్ చేసుకొని కడగాలి ఉప్పు ఉప్పు నీళ్ళలో కడగాలి మంచిగా కడుకొని నూనెలో వేయించుకొని వేంపుకోవాలి వేంపుకున్నాక టమాటా ముక్కల్ని కలిపేసి వేయాలి తర్వాతకి సాల్ట్ కొంచెం కారం వేసుకో ఉప్పుని కారం వేసుకొని మంచిగాలెట్టుకొని తంటే సూపర్ ఉంటుందండి మీకు ఈవి ఈ రెసిపీ తెలుసా అండి పెరుగు వంకాయని పెరుగు వంకాయ పచ్చడండి అది అది కూడా చాలా బాగుంటదండి డి పెద్ద పెద్ద ఒప్పు లే మంచిగా తీసుకోవాలి వైలెట్ కలర్ లో ఉన్నాయి తీసుకొని మంచి కట్ చేసుకొని రౌండ్ రౌండ్ గా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్నాక వాటిని మంచిగా ఒక పెనము లోకి వేసి నూనె ఉప్పుగా అ వన్నీ పసుపుని వేసి బాగా వీటిని గో గోలియాలండి ఇట్లా మంచిగా వేపాలి వేపాక కొంచెం పెరుగు తీసుకుపోయి దాంట్లో పోసి మంచిగా కలబెట్టుకుంటే సూపర్ ఉంటుందండి వంకాయ దాని పేరు వంకాయ పెరుగు మసాలా సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుందండి
తిన్నారా అండి మరి మీరు ఇంతకీ అది
అమండి చాలా బాగుందండి నేనే వసుకున్నాండి అది బాగా చేసింది మా అమ్మగారు అమ్మగారు చేసింది నేను కూడా చేసుకున్నా అండి అవునండి బాగుంటుందది
రండి సమ్మర్ కి
సమ్మర్ కి ఎటు వెళ్ళలేదండి మీరెటైనా వెళ్ళారా
మేము ఏటెళ్ళలేదండి ఎగ్జిబిషన్ పోయినాం అండి అంతే
అవునా ఎలా ఉంది ఎగ్జబిషన్
ఓ బాగుందండి రంగలు రాట్నము కొలంబస్ అయన్నీ ఉన్నాయండి
అవునా
ఉ
మేము పోదాం అనుకున్నాం కానీ ఎటు పోలేదండి ఇక ఫుల్ ఎండ బాగ కొడుతుంది కానీ ఈ ఎండకి బయటకి వెళ్ళాలింటేనే భయమవుతుందండి
ఎగ్జిబిషన్ ఈవినింగ్ అండి మధ్యాహ్నం కాదు
మధ్యాహ్నం పో ఎటన్నా బయటకి వెళ్ళాలన్నా మధ్యాహ్నంగా ఈవినింగ్ వెళ్ళాలన్నా కూడా ఈ ఎండ ఎప్పుడు ఆరింటి దాక ఎండనే ఉంటుందండి అసలు
అవునండి చాలా ఎండలు బాగకొడుత
అవునండి
వడగాలి కూడా బాగానే వస్తుందండి
బాగా గాలి వస్తుంది ఏం తాగాలన్నా వాటర్ అయితే తాగుతూనే ఉన్నామండి వాటర్ అయిపోతున్నాయి కాని మన బాడీ టెంపరేచర్ మాత్రం తగ్గట్లేదండి
అవునండి
స్వర్గ వారి కూల్ డ్రింక్స్ ఏమైనా తాగుతున్నారా అండి మీరు
ఆహా ఏం లేదు వాటరే సబ్జగింజలు వేసుకని తాగుతున్నాం అండి
అవునండి కూలింగ్ హు టెంపరేచర్ ని తగ్గిస్తది కదండి సబ్జా
హ్మ్మ్
సబ్జా ఫ్రిడ్జ్ లో వాటర్ తాగుతున్నారా కుండలోనా
కుండలో అండి మీ ఫ్రిడ్జ్ వాడట్లేదండి
ఎందుకండి
అంటే ఇప్పుడు ఎందుకండి కుండలో అయితే పాతదనం మంచిగా ఉంటదిగా అండి సామ్
అవునండి కు కుండెలో వాటర్ చాలా బాగుంటాయిండి ఫ్రిడ్జ్ లో వాటర్ వాడొద్దు అసలు అనారోగ్యం అండి అవి అన్ హెల్దీ కదండి హు కుండల వాటరే తాగాలి మేము కూడా కుండల లో వాటర్ే యే తాగుతున్నాం కుండను మంచిగా అందులో వాటర్ పోసి క్లాత్ జుట్టి మంచిగా దాన్ని తడిపేసి సల్లగా అయితేండే తెలుసు అండి ఆఫ్టర్నూన్ కల్లా మార్నింగ్ పోసినాం అనుకో మధ్యాహ్నం కల్లా మస్తు చల్లగా అయితే మస్తుండాయండి
అవునండి ఐస్ క్రీమ్లు కూడా తినొద్దండి
ఐస్ క్రీమ్లు కూడా తినట్లే మీరు కూడా ఇంట్లో ఏమన్నా చేస్తున్నారా మీ అమ్మగారు రెసిపీస్ ఇట్ల ఏమన్నా
ఆ చేస్తున్నార డి గిన్నెప్పని చేస్తున్నారు
గిన్నప్ప కాదండి అంటే ఇది ఎండాకాలం కదా సమ్మర్ కూల్ కూల్ గా ఏమన్నా చేస్
ఆ ఏం చెయట్లేదండి మా వాళ్ళకి వీలు పడతలేదు హు చేయట్లేదండి చేయట్లేదా అండి
ఆ జ్యూసెస్ ఇవన్నీ చేసుకుంట కూడా బాగుంటుంది కదాండి సమ్మర్
మామిడికాయ జ్యూస్ చేసిందండి నిన్న ఆమ్
అవునా బాగుందా అండి మీరు ఈ ఈ సమ్మర్ లో బాగా కొబ్బరి నీళ్ళును వాటర్ మిల్లన్ తినండి పుచ్చకాయ తినండి మీ
అవునండి వాటర్మిిలన్ బాగా తినాలండి
ఆ హైడ్రేట్గా ఉండాలండి లేకపోతే మనం కళ్ళు తిరిగి కింద అడుగుతాం ఈ ఎండల
హుమ్ అవునా అండి ఏదన్న ట్రిప్పు కోపోయిరా అండి సమ్మర్ల
ఇంగా ఏం అనుకోలేదండి తిరుపతి పోదాం అనుకున్నాం కదండి పోలేది అండ్ అక్కడ చాలా మంది జనాలు ఉన్నారట కదా తిరుపతిలో
అవునండి
హుమ్ ఎక్కడికి పోలేదండి పోదాం అనుకున్నాం పోలేదు ఇంకెక్కడికి హుమ్ మామడికాయలు తిన్నారా అండి ఈ సీజన్లో మీరు అసలు
ఆ తిన్నామండి మా ఇంటి పక్కనే చెట్టు ఉంది రోజు తెంపుకొచ్చుకని తింటామండి
అవునా అండి సారీ మేము కూడా మా అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో చాలా మామిడికాయలు ఉంటే నిన్ననే మా ఈ రోజు మా తమ్ముడు వెళ్ళి తీసుకొచ్చాడండి చాలా బాగున్నాయండి స్వీట్ ఉన్నాయి మస్తున్నాయి అ
కొంచెం సాల్ట్ కొంచెం ఉప్పు కారం వేసుకుంట ఇంకా బాగుంటాయండి అర్ధం కావట్లేదండి మీ వాయిస్ బ్రేక్ అయిట్లండి
మాంగయ అ ప మాయ
ఆ బంగంపల్లి మతాయలు
ఆ యష్ అండి అవవి అవి తీసుకొచ్చాం మా తము
అవునా
ఆ మస్తు నేనే సీట్ ఉన్నాయి అసల కి ఫుల్ స్వీట్
హమ్
ఎ తీపు
ఎందుంటల్ సారండి మీరు రోజు
రోజు అరమ్ లేపుతుందిండి లే లేండి లేపుతు లేపిసినాక పని చేసుకోవాలండి ఇంకా గిన్నెలో అమ్మాలి ఇరుకాలి అని వేసుకోవాలి
అన్న మొత్తం మీరే పని చేస్తారు సరండి
మొత్తం నేనే అండి కుకింగ్ కూడా నేనే చేసుకుంటా అప్పుడప్పుడు లేకపోతే మా అమ్మయి చేసుకుంటది
మవున్న
అవునే మీరండి మీరు మీరుెప్పుడులో ఇస్తారంండి
నైన్త్ ప్లస్ పండ నేను
ఎప్పుడుండి ఎప్పుడు చాయ్ తాగుతారు ఎప్పుడు మొహంంగా కడుకుంటారు
డైరెక్ట అన్నమే అండి చాయ్ ఛాయ అందడి ఉండదిగా
అవునా అండి
హ
ఆహ అన్న డైరెక్ట్ అన్నం తినదండి అ హదిప్పు రైస్ ఎక్కు తినోద్ తెల్సా
హవునా
అవునండి రయశెక్కు దినదు మళ్ళా చాయ్ చాయ్ తాగొచ్చు టిఫిన్ నినుచ్చి ఎక్కువ ఇడ్లీ చేసారండి మీ అమ్మ వారు
ఆహో మాకు అలాంటి అలవట్లేదండి
ఎన్ని దోషాలు
ఆహా ఏం టిఫిన్ లో అలవట్లేదండి మా ఇంట్లో ఏ వంటలేదు
ఎందుకండి
ఏమో అండి ఇక మా వాళ్ళు చెయ్యరు డైరెక్ట్ ఇక అన్నమే అన్నం తింటేనే స్ట్రాంగ్ ఉంట్ర మనుషులని అన్నమే అంటారు అట్రా్రాడియా
సా మంత్రా కానీ ఎక్కువ రైస్న్ ఉందంని షుగర్ వతుందండి
అవునండి
అవును కదండి మీ అమ్మగారు ఏం చేూస్తున్నారండి
మమ్మీ గారు ఏదో చేస్తున్నండి అప్పలు చేస్తున్నారు
అవునా
హ
అవునా ఇంకా ఏంప్పాలండి
తగినాలండి
కట్నాలు ఎలా చేయాలి మీకు తెలుసా అండి
ఆ తెలుస అండి
ఎట్లా
బయం బయమ్ బియ్యం తీసుకొచ్చి
ఆ
పటీయ్యాలండి
ఆ పటిచ్చి
పట్టించినంక తి బియ్యం కొన్ని నువ్వులు కరేపాకు పో అన్ని కలుపు మిక్సీ వేసుకొని కలుపుకొని ఇట్లా చేతులకు తీసుకోవాలండి పిండి తీసుకొని ఇట్లాలా రౌండప్ చుట్టి నూనె లో కాల్చాలే ఆ
రౌండప్ చుట్టచ్చా
ఆ చుట్టొచ్చండి
అవునా మాకు చుట్టరాదండి ఇంకా నేర్సుకోవాలి
ఆ నేసుకోండండి
హ్మ్ మీరి ఇట్లా ఆయిల్ ప్యాకెట్లు వేసి చుడతారా చేత్తోటేనా
కొంతం ఇష్టం అండి మా మమ్మీ అయితే ఆలిపాకుల నేనైతే ఇట్లా హేండ్ లేనా చేతులన్నే
మీకు స్పీడ్గానే వచ్చిందండి
ఆహా నే నేర్చుకుంటే ఏదైనా పీడేగానే మీరు కూడా నేర్చుకోనండి
సరే అండి మరి ఉంటాను
ఆ సరే అండి